హలో హలో అక్క వినిపిస్తుందా ఆ బాగున్నానక్క
హలో
మీరెలా ఉన్నారక్క
బాగున్నాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది.
అవును శ్రీరామనవమిగా కొంచెం ఫెస్టివల్ కోసం ముందే పెట్టేశారు. టూ డేస్ ముందు మైక్
అవునా
ఆ అది కూడా వన్ కిలోమీటర్ల దూరంలో ఉంటేనే ఇంత వినిపిస్తుంది. లేదక్క అంటే వండడం అయిపోయింది తిన్ తిన్లేదు.
అవునా
ఉ మీరు తిన్నారా
ఆ ఫ్రూట్స్ తెచ్చినం అవి అయిపోయినాయి ఇంకా డిన్నర్ చేయనే
అవునా ఏం కర్రీ
చక్కుడుకాయా
అవునా అంటే సిస్టర్ వాళ్ళు వచ్చిన చిక్కుడుకాయనా
ఆ ఇగా ఈవినింగ్ టైమ్ కదా మార్నింగ్ లా అంటే ఏమనా పప్పు చారు అలా ఏమైనా చేసుకుంటాం ఉ వల్లి నేల వచ్చను
అవునా ఎప్పుడైనా ఆన్లైన్ లో నువ్వు ఆర్డర్స్ పెట్టావా అక్క, అంటే న్యూ బట్టలు బానే
ఆ క్లాత్స్
క్లాత్స్ అంటే అంతా కావు కానీ ఏమైనా వేరే ప్రోడక్ట్స్,
అవునా క్వాలిటీ ఎలా వచ్చింది పల్చగానా లేకపోతే ఎలా
ఆ నాకు అంతగా అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఇంకా ఇంకా చెప్పలేను ఫిఫ్టీ ఫిఫ్టీ
ఫిఫ్టీ ఫిఫ్టీ య
మేకప్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూస్ చేస్తా,
అవునా ఎక్కువ ఆఫ్లైన్ చేస్తావా, షాపింగ్ ఆన్లైనా
అంటే మీకు ఎప్పుడైనా ఆన్లైన్ ఏమైనా నచ్చ అతే ఆన్లైన్ తక్కువ అంటే ఆఫ్లైన్ ఎక్కువవున్నాయి.
అవునా
ఏం ఉ ఉ మీ బాబు ఎలా ఉన్నాడండి.
ఆ ప్రజెంట్ ఫీవర్ వస్తుంది, స్నానం చేపిచ్చా వాడి కోసం ఉప్మా వండేసి ఇక మా ఆ మా అత్తయ్యకి ఇచ్చేసి ఇ నేను బయటకి వచ్చా
అవునా ఏమంటరు
ఆర్డర్ వెడితే ఆ అది రీల్స్ ల్లో మనం వాట్సాప్ ఆర్డర్స్ ఉంటాయి. కదా అలాగనే ఒక మంచి సారీ బ్ వర్కింగ్ బ్లౌజ్ వస్తుంది. వస్తే దాని కాస్ట్ టువెల్ హండ్రెడ్ అదే బాగానే వస్తుంది కదా అంత హెవీగా ఒకే అనేసి నేను వాట్ వాట్సాప్ లో ఆ నెంబర్ కొట్టుకొని సేవ్ చేసుకొని ఆర్డర్ పెట్టా అది వన్ వీక్ తర్వాత వచ్చేసి ఆర్డర్ వచ్చింది. ఇగ నేను హాస్పిటల్ లో వర్క్ చేస్తా కాబట్టి ఇగ తంబు వేయాలి, తమ్ టెన్ ఓ క్లాక్ తాంబేస్తేనే లోపల ఎంటర్ లేకతే ఉండదు నేను అర్జెంట్గా వెళ్ళిపోయా మా హస్బెండ్ వచ్చేసి ఆర్డర్ తీసుకున్నా, తీసుకో
రాన్
మజా ఆ పైకి వచ్చాం పైకి వచ్చి ఓపెన్ చేస్తే మనం ముసలి వాళ్ళు కట్టుకుంటారు చూడు చీరలు కాటన్ క్లాత్స్ చీరా ఆ చీరా చినిగిపోయిన చీర వచ్చింది అక్క నాకు ఆ షాక్ నా తోటి వాళ్ళైతే అసలు ఎంత నవ్వుతున్నారో పన్నెండు వందలు పెట్టి ఈ చీర కొన్నవర నువ్వు మస్తుంది కట్టుకోరా కట్టుకోరా ఆ పన్నెండు వందలు అసలు మళ్ళీ వాళ్ళకి మెసేజ్ పెట్టిన రీప్ ప్లే లేదు కంప్లైంట్ రైస్ చేసిన రీప్లే లేదు మళ్ళీ అది రిటర్న్ కూడా కాదు మనం అన్ని చూసుకొంగా అది అరే తక్కువలో వచ్చేస్తుంది ఎంత మంచి డిజైను అంతమంచి శారీ బ్లౌజ్ అనేసి ఆతృత ఎక్కువై ఆర్డర్ చేసిన
నేను ఇంగ ఒకసారి మీషో లో ఆర్డర్ చేసినారా శివ్ కి స సారీ వైట్ కలర్ దాని మీద పింక్ కలర్ ఫ్లవర్స్ ఉండే మా మమ్మీ కని మంచిగా ఉంటేది కదా డైలీ యూస్ కి అని మంచి షైనింగ్ మంచిగా ఉండే శారీ ఆర్డర్ చేసిన ఆ ఒక ఇంకా వన్ వీక్ టెన్ డేస్ లో వచ్చేసింది వచ్చినంక అవి ఏమంటారు వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా మనం పోలాల్లో అలా కట్ట అలాంటివి బట్ట ఆ ఓపెన్ సిటీ బట్ట వచ్చింది ఆ బాగా స్మెల్ అయితే అస్సలు చెప్పలేం అలా ఉండే అప్పటికప్పుడే రిటర్న్ కొట్టేసిన
అవునా నాకు ఆప్షన్ కూడా లేదు అక్క అసలు ఆప్షన్ ఉన్న బాగుండేది టువల్వ్ హండ్రెడ్ అసలు ఎంత తిట్టి పిట్టించుకున్నానో అసలు నా తోటి వ వర్కర్స్ వ చేసేవాళ్ళు అరే కట్టుకోరా మంచిగుంది శారీ పోయి మార్ కురాపో అంటూర్రు వాళ్ళు నాకేం మస్తు కోపం వత్తంది అందులో ఆయన కూడా కలిసిపోయి వాళ్ళతోనే జో లు కామెంట్లు
అవునా నాది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉండ ఫిఫ్టీన్ ఉండే
నిధి త్రీ హండ్రెడ్ ఎ అక్క నాది టువల్ హండ్రెడ్ అది అసలే పోయింది
ఏమైనా కంపెనీ ఇది ఉండేనా అది
అక్క అనే కంపెనీ కాదు మనకు కొన్ని శారీస్ వచ్చి ఇన్స్టాలో అప్పుడు అర్థం కాలేదు
అవునవును ఏమైనా కంపెనీ ఉంటది కదా ఇప్పుడు మనది మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్
ఆ అలా ఏం లేదు నార్మల్గా గా నేను రీల్స్లలో చూస్తుంటే వాట్సాప్ లో చూసాను వాట్సాప్ అనేసరికి సరే బాగుందిలే అని ఆర్డర్ పెట్ట ట్టాను ఇక వాట్సాప్ లో అంత ఫ్రాడ్ జరుగుతుందని నాకేం తెలుస్తది
ఎక్కువగా ఫ్రాడే ఉంటాయి అవి
ఆ
దాని మీద ట్రస్ట్ చేయొద్దు
అవునక్క ఇక అప్పటి నుండి ఆఫ్ లైన్ చేయను ఆన్లైన్ ను ఇ అంత నాకు షాపింగ్ అంత ఇష్టం ఉండదు గా షాపింగ్ చేసే వాళ్ళంటేనే పెద్ద చిరాకు వస్తుంది నాకు రోజంతా మన అమ్మ వాళ్ళయితే రోజంతా షాపి షాపింగ్ చేయమన్నా చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఆ ఓపిక సహనం న్ను ఉండుత్తతు కూడా నాకు తెలీదు
అవునా ఆఫ్లైన్ లా ఏమైతుది ఆఫ్లైన్ ల తీసుకోవచ్చు కదా
అక్క నాకు షాపింగ్ అంటేనే అసలు పెద్ద చికాకక్క అక్కడ పది నిమిషాలు కూడా ఉండాలేను
అవునా ఎందుకులా అందరు కలిసి చేస్తారు కదా
మొన్న వాళ్ళు కదక్క నాకాయితేయో చేస వాళ్ళని బాక్స్ లో అన్నం పెట్టేసి పొండి అని ఫ్రీ బస్ ఎక్కాలి అనిపిస్తాది తెలుస
ఆహా
అసలు తట్టుకోలేము అక్క అక్కడ వెయిట్ చేసి చేసి వాళ్ళకి నచ్చి వాళ్ళు బిల్ వేసుకొని తీసుకునేసరికి పొద్దున్న పోతే సాయంత్రం అవుతుంది
అవును అసలు గర్ల్స్ అంటేనే షాపింగ్ కదా గర్ల్స్ అంటేనే నచ్చేది షాపింగ్ కదా
ఇక చిన్నప్పటి నుండి నాకు అలవట్లేదక్క అంతగానం ఎందుకంటే ఇక చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేది తర్వాత హాస్టల్ ఆ లో ఎక్కువ హాలిడేస్ వచ్చినప్పుడు చెైన్లలో పనులు చేసుకుంటాం హాలిడేస్ వచ్చినప్పుడు హాస్టల్ లో ఉండి వస్తాం చెన్లో పని చేసుకుంటాం అయిపోయింది ఇగ అంత అన్ని వేసుకోవాలి కొత్త కొత్త బట్టలు వేసుకోవాలి అనే ఫీలింగ్ ఉండేది కాదు అంటే ఇప్పుడే పెళ్ళ అయ్యాక కొంచెం ఇది వేసుకోవాలరా ఇది తీసుకోవాలంట పిస్తుంది కానీ అంతకు ముందు అసలు ఏం లేదు మా అమ్మ డ్రెస్సులు తెచ్చేది మేము వే కునేది అంతే
అయ్యో ఏం చదివారు మీరు ఇంటర్ చేసరా
నాద జిఎన్ఎం ఫైనల్ ఇయర్ అయిపోయింది నేను ఈ కరోనా టైమ్ లో నుండే ఇక వర్క్ స్టార్ట్ చేస హాస్పిటల్ల్లో చేయడం
అవునా
ట్వోథోసంద్ ట్వంటీ నుండే స్టార్ట్ చేసా ఇ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మానేసా ఎందుకంటే బాబు అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఫోర్త్ మంత్ దాక వెళ్ళా బాగా వాథంగ్ సెన్సేషన్ నీరసంగా ఉండి ఇంకా రాలేనని మానేసా
అవున
ఆ
ఇంకా ఏ టై చేయాలీ అని ఉందా జాబ్ ఏమైనా
నా కొడుకు తొందరగా ఎదిగిపోవాలి వాడంటేనే వాడే అన్నం తినాలి నేను జాబ్ చేసుకోవాలి మనకంటూ మనకు ఒక ఇన్కమ్
ఉండాలీ హలో హలో
అ
అ అ